ఆ రింగ్ ఇయ్యి
దేశ్ చీ
చెప్పు పేరు బలగు మీ ప్రెండ్ ఆ
ఏం కాదు నీ పేరు జయశ్రీ వరలక్ష్మి అన్ని నీ పేరు నాకు నచ్చింది పిలుచుకుండా
ఆ నచ్చింది పిలవండి
ఆ అందుకే పిలుస్తున్నా
ఆ తిన్నారా
తిన్నా నువ్వు
తిన్నా
ఏం మీ కాలేజ్ లో బలే ఎ కడుతున్నారు అంటా నే పక్కన ఇం కాలేజ్ ఏమ్ కాలేజ్ అది తెలీద నీకు
ఉహు
చెప్పులే ఏమానుకొను
నిజంగా తెలీదు
అవునా ఏసి ఉండె హాస్టల్లోకి పోయెది నువ్వు ఏసి ఉండే హాస్టల్లో కి
నాకేం అర్ధం కాల
ఏసి ఏసి ఆస్ట్రేలికి పోవచ్చు కదా నువ్వు
వద్దొద్దులే మనకి ఇదే చాలు గని దీనికే కట్టలేకపోతున్నాం ఫీజులు
అవునా
ఇంకేం చేస్తున్నారు
మీ కాలేజ్ లో కూడా మంచి పెయింటింగ్ ఏస్తన్నారంట ఏందీ సంగతీ
జీబ్రా క్రాసింగ్
ఆ
ట్రాఫిక్ రూల్స్
భయంకరంగాస్ స్తన్నారంట సంగతులు మంచి జరుగుతన్నాయంట
నువ్వు ఎక్కడో అడక్కచ్చుకోండాలి అవును
అబ్బా పెట్టిపుట్టి ఎడవ చ్చమవక
అవునా అ అట్లుంటది మా కాలేజ్ తో
అవునా
అవును
ఇంకేం సంగతులు
చెప్పాలి నువ్ వ్వే మీ కాలేజ్ లో కోతులు ఉండవా
భయంకరంగా ఉంటాయి కోతులు కోతులు లేని కాలేజ్ జ్ ఉండదు మా కాలేజ్
కాలేజ్ లో లేదే
అబ్బా జస్ట్ మా మా కాలేజ్ నుంచి మీ కాలేజీకి పంపిస్తలే
అవునా పంపించు చూసి చాలరోజులయా
చాలా ఉన్నాయి మాకు కాలేజ్ లో తాత పొద్ది నుంచి పాప కొదిలా అందరూ ఉండాల ఇడే
చూద్దామన్నా కోతుండదు మా కలేజ్ లో
అబ్బా అబ్బా కాలేజీకి రావాల్సిందివు
అవునా
మ్
రా అయితే మా కాలేజీకి
కాలేజీ లో ఉన్నాలే ఈ కాలేజీ చాలు కానీ మాకు
అవునా మ్ హు బాగుంటద మీ ఆస్ట్లో
పర్వాలేదు చెప్పుకుంటే
చెప్ చెప్పుకోడానికా
చెప్పుకునే దానికే ఉండేదాని
అఓ